అండి బావున్నారా
ఆ బాగున్నండీ మీరు బాగున్నారా
ఆ బావున్నాను ఏం జేస్తున్నారు టిఫిన్ అయింద మార్నింగ్
ఆ అయిందండి మీదయిందా
ఆ తిన్నాను
ఇప్పుడే కూర్చున్నా జస్ట్ ఇందాగే
అవునా వంట చేసార మ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నానికి
ఆ మధ్యాహ్నానికి మా మమ్మీ చేశారండి. ఎగ్ ఊ ఎగ్ ఎగ్ ఉల్లిగడ్డ చేశారు. ఆఫ్టర్నూన్ కి మార్నింగ్ ఇడ్లీ చేశారు.
ఓ పెళ్ళయయిందా అండి మీకు
నాకు కాలేదండి.
కాలేదా ఏం చదువుతుంది. ఆ నాకయినా ఒక చిన్న పాప ఉంది. ఇరవై నెలల పాపకు ఒకతే పాప ఉంది.
నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి ఇక ప్రస్తుతం అయితే అయితే ఖాళీగనే ఉంటున్నా ఇంట్లో
కాలీ ఏదన్నా కుట్లు అల్లికలు నేర్చుకోకపోయారా
ఆ ఇగ ఇక్కడంటే ఏం ఉంటదండి అంటే బయటికి ఇగా అటు సైడ్ వెళ్ళి చేస్ కలిగానే ఇగ ప్రస్తుతం అయితే క ఆ ఉండదు
ఊ అది కామన్ ప్రతి ఇంట్లో ఉండే అది ఊ ఉ
మీరేం జేస్తరు ఖాళీగనే ఉంటరా
ఆ నాక్ చిన్న పాప ఉంది గదా ఇగ నేను ఇంట్లోనే ఉంటాను ఇగ నాకు టైలరింగ్ వోచ్చు
ఆహా
ఇగ అప్పుడప్పుడు నా ఇంట్లో వరకే కుట్టుకుంటాను.
అవునా
ఉ
ఏం కర్రీ అండి ఈరోజు
కాకరకాయ ఫ్రై చేశాను
ఉహు
ఆ మా పాప కోసము పప్పు ఉడకబెట్టాను
ఉహు ఏ నాది డిగ్రీ అయిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది
అవునా ఏమళ్ళ నెక్స్ట్ ఆడపిల్లలకు పెళ్ళియే
అదే ఇగ
చూస్తున్నారా దగ్గర సంబంధాలు
అవునవును ఈ ఇయర్ ఎండింగ్కి ఇగ
కుదిరిందా
ఆగ అవునండి
ఆహా సంతోషం ఈ పెళ్ళికి నన్ను పిలవాలండి
పిలుస్తాక్క ఖచ్చితంగా
హ హ నాకు ముస్లిం పెళ్ళి చూడాలని చాలా కోరికుంటది కాకపోతే ఒక్కసారి వెళ్ళాను మా ఓనర్ వాళ్ళు ఆ వెళ్ళాను కాకపోతే, ఆ ఏమైందనటే వాళ్ళు ఫుల్లు వర్షంల రిసెప్షను
అవునా!
ఆ ఫుల్లు వర్షం పడింది గిఫ్ట్ గొనుక్కొని బయటికెళ్ళేసరికే ఫుల్లు వర్షము నా చీర అంతా తడిచిపోయింది మావారు తడిచిపోయారు జుట్ టు పూలన్నీ వాడిపోయి హె హే
అవునా
వర్షాల తడుచుకుంటనే ఎల్లాము అసల్కు మా వారేమో ఇంటికెళ్దాం పా అనేసి నైట్ తొమ్మిదిన్నర అవుతుంది మేము సెవెన్కు ఏడు గంటలకు స్టార్ట్ అయ్యాము మకాడ గిఫ్ట్ల కోసమే ఒక వన్ అవర్ వేస్ట్ అయింది ఆ గిఫ్ట్ తీసుకొని వాళ్ళు టెన్కెమో స్టార్ట్ అయితది అని అంటే మేమేమో మా ఇండ్లల్లో రిసెప్షన్ స్టార్ట్ అయ్యాక మేం భోజనాలు చేస్తాం గదా మేం ఆ విధంగా అనుకున్నాం సరే మరి భోజనాల టైంకెళ్తే బాగోదు కదా ముందేళ్ళి కాసేపు కూర్చుందాం అల అననుకున్నాం మధ్యలో ఫుల్లు వర్షము కరెంట్ బోయింది రోడ్డు మీదనే ఉన్నాం అసలుకు మావారేమో మధ్యలా మా పక్కింటి వాళ్ళు మేమిద్దరం కలిసి వాళ్ళ బైక్లో వాళ్ళు మా బండ్లో మేము వెళ్ళాము అయితే అన్నారు గదా సరే వెళ్దా ఇంటికెళ్దాం పా ఈ వర్షం ఎందుకని అంటే వర్షం తడిచాంగదా ఎందుకు ఇట్లేళ్తే బాగోదని అంటే వాళ్ళు అన్నారు ఆ అదేముండదు ఎళ్దాం పదండి మళ్ళీ ఆ ఇన్హౌస్ ఇంటి ఓనరు గదా బాగోదు మ్ ఆ అప్పడికి వాళ్ళకి ఫోన్ చేసాడు మా ఆయన ఆ ఇద్దరు లేడీస్ ఉన్నారు కార్ల ఏమన్నా పడతారా ఇద్దరు మేమంటే ఎలాగో అలాగ వస్తాం గాని ది అని అంటే పాపం పక్కనంటి నేను ఇద్దరం తడుచుకుంటనే ఉన్నం అంటే వాళ్ళన్నారుగ మేము ఆల్రెడీ ఇప్పుడే వెళ్ళిపోయాం అక్కడికి అనంటే ఒక పది నిమిషాల ముందు చెప్పిన అయిపోగా అంటే మేము ఇక్కడ నిలబడి గంట అవుతుంది అని ఆన్ అంటే కరెంటు పోయింది బాగా చీకటి ఫుల్లు వర్షం కదా కనిపించలెదు ఏ బండ్లో ఎవరు ఉన్నారో ఏమో అనేసి
అవునా మరి ఇంతకు వెళ్ళార అక్కడికి వెళ్ళలేదా
ఇగ మా ఆయన ఇంటికెళ్దాం బా అని అంటే నేను అన్న ఇంటికెళ్ళి వంట చేసుకోని తినేంతోప్ పీక నాకు లేదు నీను అన్న అన్నంక సరే అని ఇగ కొంచెం వర్షం తగ్గుమ్ తమనంటే మరి తగ్గలేదు అలాగాని జోర్వాన లేదు సన్న చినుకులు పడ్ తున్నయి ఎలాగో తడిచాం కదా అక్కడికెళ్ళి ఫంక్షన్ల్లో అయినా కాసేపు ఆ లైట్ ఫోక్స్ ల కన్నా కొంచెం బట్టలర్ త్తయి వెళ్దాం పదండి అని అంటే ఆ అనేసి రిసెప్షన్ స్టార్ట్ అయ్యే వరకు సెట్ అయితది కదా అనేసి అనుకున్నా ఇగ అక్కడికి వెళ్ళాము ఎళ్ళాక ఇగ ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ అయినాయి మేమే షాక్ అయినా అసలులకు రిసెప్షన్ కూతుగా పెళ్ళి కూతురు దగ్ అ ఏది ఆ నైట్ టైం కాబట్ ట్టి ఏమన్నాయి మేము ఇగ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును ఒక దగ్గర లేరు వేరు వేర్ రూమ్లు ఉన్నారు మేకప్ వేస్తున్నారు ఇంకా ఆ వేర్ వేరు రూమ్ ల మేకప్ వేస్తున్నారు అయితే ఇగ నేనే అన్నాను వేరు వేరు ఉన్నారుగా రిసెప్షన్ స్టార్ట్ కలేగా మరి గిఫ్ట్ ఇచ్చేద్దామా అని నేనంటే ఆ మంది కదా సరే ఇచ్చేసి వెళ్దాం పా అని అంటే మరి వాళ్ళ బిల్దామ అంటే లేదు మగవాళ్ళని రానియరు వాళ్ళ అటు సైడు మనం ఇటు సైడు మనం ఆ మనం ఆడపిల్ల వాళ్ళ తరపున కాబట్టి మనమే ఇయాలి అదే మగపిల్ల గాని తరుపున అయితే మా మగవాళ్ళు పోయి ఇచ్చేసి రావచ్చు కాని మనం అట్లా వెళ్ళొద్దు అని అన్నది అవున అని అన్న అన్నాక మళ్ళ అమ్మాయి గడికేళ్ళి కాసేపు మాట్లాడేసి అమ్ ఇగ వా ఇగ గిఫ్ట్ చేతిల పెట్టేసి అలా కూర్చున్నాము అప్పటికే చీరల వాటర్ అన్నిీ ఇంకిపోయినాయి కానీ చలి బాగుంది ఆమ్ ఆ చాలా మంది ఉండేసరికి అంత చాలి అనిపించలేదు
మ్ హు ఆ అంటే ఎంతైనా కొంచెం మనుషులలో ఉం కొంచెం అది వేడి ఉంటది అంటే ఒకరు ఒకరు ఉంటారు కాబట్టి అంత చలి అట్లా ఏం అనిపించదు
ఆ ఇగ మళ్ళీ ఆ భోజనాల కాని టేబుల్ మీద కూర్చున్నాము నేనేమో వేరే కూరలు దినను అన్నట్టు అంటే మీ ఈ స ెట్టుగుంటాయి కదా కొన్ని కూరలు ఆ నాన్ వెజ్ తింటాను గానీ కొన్ని అందులో కొన్ని ఐటెమ్స్ తినను
అంటే హరీస్ హలీం ఇలాంటివి తినారా
ఆ ఆ బీప్ తినను
ఆహా హలీమ్ జస్ట్ అంటే అది చికెను అండ్ ఇది మటన్ మేకది ఉంటది కదా వాటితోనే
అడిగాను ఆ తనకు తెలుసు నేను బీఫ్ తిననని చెప్పాను ఆంటీను తినను కదా ఇందులో ఏమన్న బీఫ్ కలుస్తదా నేనంటే ఆ లేద్ దమ్మా అందరినీ పిలుస్తారు కాబట్టి కల ప్పరు ఒకవేళ సపరేట్ గా ఇంట్లో చేసుకుంటాము గాని ఇలా అందరినీ పిలిచేది ఎవ్వరు మా దాంట్లో కూడా చాలా మంది తినరు బీఫ్ ఆ అనన్నారు అన్నాక సరే అనన్నా అయితే ఆ ఆమె మా ఓనర్ ఆమె వచ్చి ఆ బాగున్నావా ఆ పిలిచి ఆ బాబీ ఇందులో బిఫైతే అయితే లేదు కదా అంటే లేదమ్మా లేదు ఆనేసంది హలీమ్ తెచ్చారు
అలా అం ట ఒక టూ థౌజండ్ మెంబర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు కదా మ్యారేజ్ అంటే అందుకోసమే పెట్టారు మాక్సిమం అది చి కెన్, హలీమ్ అలాంటివి అయితే అట్లనే చేస్తారు ఇంకా ఏముంటది రుమాలి రోటీ ఉంటది ఆ రెడ్ చికెన్ ఉంటది, బిర్యానీ ఉంటది
ఇగ మళ్ళీ హలీమ్ తీసుకొని వచ్చిరు ఆ హలీం తిన్నాను ఆ మళ్ళీ ఆ రూమాలి రోటీసే మీరు చెప్పిన ఐటమ్స్ ఏ ఆ రుమాలి రోటీ గ్రీన్ చికెను
రెడ్ చికెన్ కూడా ఉంటది
ఆ రెడ్ చికెను, ఆ ఇంకా బిర్యానీ నేనయితే అన్ని ఐటమ్స్ ఒక పట్టు పట్టాను తృప్తిగా తిన్నాను అన్ని వేడి వేడిగా ఉన్నాయి గబ్బ గబ్బ తినేసాను
మ్మ్ స్వీట్స్ స్వీట్స్ కూడా పెడ తారు ఆల్మోస్ట్ అంటే ఇది కీరుక ఇది ఖద్దుక కీరు కూడా పెడతారు
ఆ ఖద్దుక ఖిర్ అంత ఐడియా లేదు గాని షీర్ కూరమే లా చేసాను అదే అదే తెలుసు వాళ్ళు చేసుకుంటే నాకు ఇస్తరు
మ్మ్
అయితే ఇగ నేనేం చేశాను ఇక కాసేపు ఉన్నాము నేను అనుకున్నాను అబ్బ మధ్యాహ్నమే రిసెప్ షన్ అయితే మంచి ఇప్పుడు తినొచ్చు అప్పుడు కదా ఇంత బాగున్నాయో వంటలు
ఆ
మ్మ్
మాక్సిమం అదా దంట్లో అంటే మా దాంట్లో ఎట్ల ఉంటాదంటే మ్యారేజెస్ స మ్యారేజ్ కూడా నైట్ టైమే చేస్తారు రిసెప్షన్ కూడా నైట్ టైమే చేస్తారు
అవునవును
మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సపరేట్ సపరేట్ గా ఉంటారు ఎండింగ్ ఇగ లాస్ట్ కు కొన్ని చేసేటివి ఉంటాయి కదా అప్పుడు ఇక ఒక దగ్గర ఐతె వస్తరు కదా అని అంటె పెళ్ళి కొడుకును పెళ్ళి కూతురును ఒక స్టేజ్ మీదకు తెస్తారు అప్పుడు ఎవరైనా గిఫ్ట్ సో అది ఇంకా కేక్ కటింగ్స్ చేపిస్తారు అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా
ఇక మేము వెళ్తున్నాం అని చెప్పాను అనంటే ఉండేసి వెళ్ళు రిసెప్షన్స్ కూడా బాన అంటే ఇక నేను వణుకుతుంటే పాపం ఆవిడే చూసింది ఇక వద్దులేమ్మ నీకు ఆరోగ్యం కూడా బాగోదు కద ఏమొద్దు వెళ్ళిపో అనన్నది సరేలే అనేసి ఇంకా అప్పుడు మా పాప లేదు ఇద్దరమే మా ఆయన నేను ఇద్దరమే ఇంక మా పాప ఉంటే మా ఆయన అసలుకే తీసుకపోనీకపోవ్
ఆ చిన్న పిల్లలకి తీసుకునే వర్షాలలో అసలు తిరగలేదు
అయితే బస్ లా వెళ్ళమన్నారు బస్సు పెట్టాము అనితను పంపిచెసేయి పంపిచ్చేసై ఆ మళ్ళీ మీరు ఆ దాంట్లో రండి బైక్ లో రండి అని అంటే మా ఆయన ఇక వద్దులే వాళ్ళే ఇరికి ఇరికి కూర్చున్నారు అని అన్నాడు
ఉ అంటే కొంతమంది పెడతారండి అంటే వెహికల్స్ అవి పెడతారు ఖచ్చితంగా